హలో
బవున్నారా
ఆ బాగున్నాంమండి మీరు బాగున్నారా
బాగున్నామండీ ఏం చేస్తున్నారు
జస్ట్ ఇప్పుడే తిన్నాను వాక్ చేస్తా ఉన్నా
ఉమ్ ఎక్కడున్నారు
ఇంట్లో
అంటే ఊరి దగ్గర ఇక్కడ అమ్మ వల్ల ఇంట్లో నా
ఇక వచ్చేసాను ఊరికి పోయింటమీ ఉ అదే లెవెన్ డేస్ తిథి చేస్తారు కదా
ఉమ్
దానికి పొయి ఒచ్చేసినము
ఆహా
నిన్న నైటొచ్చినము
ఆహ
మ్
వెన్యూ సర్ వేల్ కమ్
పప్పు అన్నము
అ నేను మా హస్బెండు వొచ్చేస్తుంది మా అత్తమ్మ వాళ్ళమ్మ పాల్లేదు అంటే అక్కడ నుంచి అక్కడ కి దగ్గిరేలే
అవును
అట్ల పొయ్యి చూస్కొని వస్తానని పొయ్యిండారు ఇప్పుడు ఇంకా వస్తా ఉన్నారు చిక్ బల్లాపూర్ లో అంటా ఇంకో ఒక గంట అట్లా పడుతుంది
ఊమ్ మీరే జేశారా వంట
ఉమ్ నేనే ఇంగ ఇంటి దగ్గరే గదా
ఊమ్
నేనే చేస్తి
నేనూ పాలకూర ఫ్రై చేసా తిన్నా
ఏమీ
పాలక్ కవ్వ ట్రై జే
పాల్ కొవానా అవునా
ఊమ్
చ్చిందా
బా వొచ్చింది పాపలేసింది అక్కడికెళ్ళొ కొంచెం అడుగంటింది
హామ్
ఎట్ల చేసినారు
పాలు బాగా కాంచి బాగా చిక్కగా వచ్చిన తర్వాత కొంచెం చెక్కెర వేసి బాగంతా దగ్గరయ్యేందాకా కలబెడ్తా ఉండాలి అడుగంటకండా
అవును లే గట్టిగైపొవ్వల్ల
ఆ గట్టిగా అయ్యిందాక కలుబెట్టుకుంటా ఉండి ఒక స్పూ
ఊమ్
నిమ్మరసిం
అవునులే
బావొచ్చింది కాకపోతే షుగర్ ఎక్కువ వేయలా కొంచెమే వేసినా
ట్లికి రవ్వ ఏమో ఎస్తారంట కదా
ఏం లేకుండా నే ఉట్టి పాలు చెక్కర తో జేసినాం
అవును లే అంటే బయట అమ్మే పాలకోవాలేకి రవ్వ కూడా ఆడ్ చేస్తారు అంటే కోవా సింది గదా అట్ల యాడ్ చేస్తే ఉమ్ అది వాళ్ళ లాభం కోసుము
ఆ నే ఒట్టి పాలు చెక్కెరే
అవును లే బావుందా
బావొచ్చింది కొంచం టేస్ట్ చే ఇంగ మల్ల తీపి కనపడదు గదా అని పక్కన బెట్టేసినా
హూ
ఊ అంటే పాప ఉంది గదా పాలు తాగతాది కదా అని జలుబు చేస్తుందని
సో మీర్ తాయితే ఆ అళ్ళు పాలు తాగుతా ఉంటరు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తుందా
ఆ అవును మల్ల
అవునా అవునవున్లే అంటే ఏమేం తినగూడదు
తీప్ వస్తూల్ దినగూడదు
ఆ
ఎక్కువ పులుపు దినగూడదు
అవునా
అట్లా తింటే వాళ్ళ జలుబ్ జేస్తది అప్పుడే
అవున్లే
ఊ
అన్నీ తెలుసుకున్నారు మీరే వెళ్ళు
ఆ అంటే ఫస్ట్ బావున్నాడు గదా అన్నీ అనుభవం నాకు అయ్ బాబుకైతే ఐదు నెల్లు ఉన్నప్పట్కెల్
ఆ అవున్లే అంటే ఎన్ని ఎన్ని ఐదు నెల్లు సరిపోత్ ఉందా
ఆ ఆరు నెల్ దాకా ఉండాలి
అవున్లే
ఊ ఏం దినకోడ పప్పులూ చెన్గవప్పులు గాని మంచి వప్పులు గానీ
ఉ నాన్ వెజ్ నాన్ వె తినొచ్చాయ్
ఆ అవి తినొచ్చు అంటే త్రీ మంత్స్ అట్ట ఒచ్చిన్ తర్వా తినొచ్చు అయ్ గూడ అప్పుడప్పుడే దినకూడదు
అ
అన్నీ ఉండాల్ల పచ్చాలు ఊ
అవున్లే
పాపకైతే ఏం లే తినేసా
హూ సౌండ్ ఏమీ
ఆ
ఒక నెల ఉందా మళ్ళా ఇందులో ఏం కావులే అనేసి తింటా ఉన్నా ఏం కాల
అవున్లే అవున్లే పాప సాంగు ఆల్లుక్ ఏం రాలేదె
ఆ పుష్క్ దే పా తావుతదియా అంటే మనం పట్టే ఉన్నాయనుకో పాలు తాగుతా ఉంటది గదా
తను స్ట్రాంగ్ ఏమౌ అందుకు ఏమైన్లేదూ అంటాన్న
అంటే పాపిల్లోళకి ఏం కాదు మనకో చీం ఎక్కుతాది ఆ అంటే తీపు చల్లగా అట్లాంటి పిన్ను కాకుండా
ఆ
ఇవి విన్న చెనకాపులు
హూ అవున్లే
అట్లాంటి దిన్నా కాలే పిల్లోళ్లకి కూడానా?
అవునవును వన్నేల్ ఇంపార్టెంటెంటే ఎందుకంటే డెలివరీ అయ్యింది అంటే సగం ఎనర్జీ ఎళ్ళపోయి ఉంటుంది మన బాడీలో నుంచి.
ఎందుకు మనల్ని గుడ జాగ్రత్తగా ఉండమంటారు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమంటారు
ఉమ్
పాపకయితే ఇంట్ల, పా మళ్ళ పాలు తక్కువ వస్తాయేమో అనేసి
అవునులే
అన్నయ్య నేస్తానే
ఉమ్
ఎవరన్నా అడిగితే ఏం తినలే నేను పత్యం ఉన్నాను అని చెప్య.
అవున్లే
లేకుంటే అప్పుడే తిన్నావా అంటారు?
ఆ నవును
అంతేగా
పల్లెల్లో అయితే చెప్పే వాళ్ళు ఉంటారు, మాట్లాడిస్తా ఉంటారు గాబట్టి చెప్ చెప్పే వాళ్ళు ఉంటారు, ఈ టౌన్లల్లో ఎవరో మాట్లాడిచ్చేది ఓన్లీ మాట్లాడిచ్చే వాళ్లు గాని తక్కువ. తెలిసిన వాళ్ళయితే చెప్తారు లేదు అంటే ఇంగ అంతే, అట్లే వెళ్ళిపో
ఇంకా మనం అడిగితే చెప్తారు లేదంటే లేదు అక్కడ. పట్టించుకొని గుడ పట్చుకోరు కదా టౌన్ లో ఇక్కడ పల్లెటూరు అయితే ఒకటడిగితే నాలుగు చెప్తారు.
ఆ ఎవరో ఒకరు వచ్చి మాట్లాడిస్తా ఉంటారు, చెప్తారు గుడ
ఉమ్ ఆ ఇంట్లోనే ఉంటామా, బయటికీ పోము ఇంట్లనే వేస్తాము.
ఆవున్లే
ఉమ్ పాపను చూసుకుంటా
అంటే మీ సైడ్ ఇట్ల చనిపోయినారు అంటే ఆ ఇంట్లోకి పిలుచుకోవాలంటరు ఇయ రిలేటివ్స్ కానీ, ఎవరన్న కానీ. ఏ లెవెన్ డేస్ స్థితికి రాకుంటే నార్మల్గా రావచ్చా?
పోకూడదేమో అట్లా అడుగు పెట్టెకి కదా.
ఉమ్
ఆ ఆ రోజు పెట్టించుకుంటారు, మళ్ళా నెలల పక్తలకు ఎప్పుడన్నా మీరు పెట్టుకోవచ్చు. మూన్నేళ్లక్ కు తొమ్మిది నెలలకు, లే అంటే మూడో సంవత్సరంలో
ఆ
అంతవరకు పెచ్చుకుంటారు, మన్ మధ్య మధ్యలో పోకూడదు.
అవున్లే అంటే ఇక్కడ అంటే ఇది తిథి చేసే రోజు ఆ రిలేట్ టీవ్స్ ఉంటరు కదా, ఏమన్నా ఫంక్షన్స్ కి అట్లందరు కలిసెల్లా ఇంట్ల దగ్గరకు వచ్చినప్పుడు ఇంద లేకి రావల్లా అనేదానికి విట్వా లా ఉంటరు కదా, అవి ఏస్తారు అంటారు
అవంటే అ అక్కడ ఆచారాలేమో ఇటు సైడ్
ఆ అది ఏందో చెప్పి నాకు తెలీదు ఏంటో ఎత్తుకుంటారా ఆ కుండలు ఏమో చేసింటారూ అది ఎత్తుకొనింటారు ఎవరైతే ఎత్తుకొని ఇంటారో వాళ్ళకి వేస్తారు అన్నమాట
ఆహా
పర్లు చేసిండేది అట్లా చేసినారు అంటే కనుక ఇప్పుడు ఇంట్లోకి ఎప్ ఎప్పుడన్నా వచ్చేటప్పుడు కానీ రావచ్చు అంటార
ఆ రాచూ అట అడవు బట్టి ఎక్క ఉంటే మల్లా పోకూడదు అడ పెట్టింది ఆకా ఎక్ ఫంక్షన్లైన మ్యారేజ్ ఐనా
ఉ పంపియాల అది ఆ రోజు వచ్చే కైయలెదన్ అంటే మా అమ్మోల సైడ్ మా నాన్నోల సైడ్ అయితే టీ మార్చుకునేది అట్లా ఉంటుంది
ఉ
ఒకవేళ నిన్న చేసినాం కదా నిన్న ఏమన్నా
హ
ఉచ్చే ఫై చేయలేకపోయినారంటే అట్లా చేసుకోవచ్చు టీ ఎక్సంజ్ వస్తుంది అంటే మా ఇంట్ సో పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా అన్న వచ్చి అప్పుడు ఒకరిల్లల్లే ఒకరు పోవచ్చు రావచ్చు
ఆవును
అట్లుంటయి అంటే ఒక్కోసైడ్ ఒక్కోలాగ అంటే ఇక్కడ మా నాన్న సైడ్ ఒక్కటే అట్లా టీ మర్చ్ ఉండేది ఉండేది మా మామూలు సైడ్ లేదు మళ్ళీ
ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కొక్కరలో ఒక్కొక్కలాగా
ఆ ఇక్కడ వచ్చేసి మా మామోల సైడ్ వాళ్ళ ఊర్లో బరువులు దించుకుంట టారు అంటారంట అంటే రాఖీలి బండ తరం ఉంటుంది కట్టి ఎవరైతే మోసింటారో ఆ చనిపోయిన వాళ్ళని నలుగురు మోస్తారు కదా ఆ న నలుగురిని నిలబెట్టి అంటే షర్ట్ ఉండకూడదు. ఆ నిలపెట్టి అది ఆపోజిట్ సైడ్
ఉ
మధ్యలో కట్టి పెట్టింటారు ఆపోజిట్ సైడ్ నిలబెట్టుకొనేసింటారు నలుగురు పాలు ఉంటాయి కదా పచ్చి పాలు అది తమలపాకు లోకి పోసి ఆవళ బాడికి తంగ్లేటట్టు ట్టు అంత పోస్తారు.
ఆ
అదైనాక కట్టి పెట్టింటారు కదా
ఉ
అది ఒకరు చేతికి ఇస్తారు వాళ్ళు ఎత్ పట్టుకొని మళ్ళ కింద పెట్టాల
ఆహా
మళ్ళీ చేంజ్ అయితారు ప్లేసెస్.
ఉమ్
అట్ల చేసిండని నేను ఫస్ట్ టైం చూసిండేది, మా కన్నా ఏం లేదు అది
ఆ నాకు తెలిదే అట్లా నేను ఎల్లలే ఎక్కడకి
దే నేను కూడా చూసింద్లె నేను ఫస్ట్ టైం చూసాను మా కల్లా లేదు అట్లా మాములు చనిపోయిన రోజయితే ఎవరెవరో ఉన్నారు బంధువులు వాళ్ళు వచ్చిపోవాల ఇళ్లకి అంటే టూవాళ్ళ వేసిపోతారు
ఉమ్
అదొకటి చూసినాను అంతే.
ఉమ్ అంటే మీ ఎట్ల దగ్గర తె చూస్తా ఉంటం.
ఉమ్ మామూలు పిండం పెడతారు కదా.
ఉమ్
వాళ్ళకి ఏమి ఇష్టమయిండేది ఆది చేస్తారు.
ఆ
కాకులు ఇప్పుడు తక్కువ అయిపోయినాయి ఒకప్పుడు అంటే ఉన్నిండే బాగా ఇప్పుడు తక్కువైపోయి అక్కడ ఒకటి వచ్చిండల్లేదు అసలు
ఉమ్
ఆ చూస్ట్రే చాన్సేపూ ఇంగా అవి పో చిల్లదంటే మళ్ళా ఇంగా కొంచెం ముందరికి వచ్చి పెట్ట్రి అక్కడ కోతులు ఉండుండ
ఉమ్ కోతులన్నాయా
మ్మ్ ఇంకే ఏవు ఏవి కాకులు ఏంటివి తినకూడదు అంటే నిళ్లల్లేకి కలిపేస్తారు ఉంటారు కద.
ఉమ్
అ
దానికి ఏదన్నా కొరత వున్నింటాది అందుక్ కే కాదు టూ
ఉమ్ ఓ ఇయ ఒకప్పుడు అంటా ఉండ కాకులు ముట్టన ఇప్పుడు, కాకులు ఒట్టి కనిపిస్తానే లేవు కదా.
ఉమ్ ఈడ మా సైడయితే చాలఉన్నాయి
వచ్చింది అంటే ఆ సీజన్ వచ్చింది అంటే వచ్చే సీజను ఎన్ని కాకులు వస్తావుండ ఇప్పుడు ఒకటే కనిపివ్
ఇక్కడ చాలా ఉన్నయి మా ఊర్ దగ్గర
అవునులే
ఉ
నే నేను చాన ఇయర్స్ అయిపోయింది నేను ఇక్కడ చూసి, మా అమ్ మా నాన్నోల్ల ఊరిలోను చూల్లేది ఇక్కడ చూడలేదు.
ఆ
ఇదే అన్న టౌను కనిపించల్నేద్దు, ఆ మా నాన్నోల్ది పల్టూరే. అక్కడన్న కనిపియాలి కదా వచ్చేళ్ళ ఒకటి చూసిండలేదు నేను చాలా ఏళ్ళ అయిపోయింది, ఉమ్
ఎడైతే రోజు ఒక్కొక్కసారి అయితే మన ఇంటికి ఎదురుగక ఒక ఇళ్ళు